హలో
హలో
ఉ
ఫోన్ ఎతినందుకు ధన్యవాదాలు బావున్నావా రోజు ఎలా గడుస్తుంది
ఆ నేను బాగున్నాను పర్వాలేదు ఇప్పటిలాగే మామూలుగానే ఉంది మీ ఊర్లో విశేషాలు ఏంటి
విశేషాలు ఏమున్నాయని చెప్పండి ఎప్పటిలాగే పొద్దున్నే లేవడం కాఫీ తాగడం ఇక్కడైతే నగరాల లాగా అడావిడి ఉండదు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు రోజంతా ఏదో ఒక్క పనిలో గడిచిపోతుంది
నిజమే పల్లెటూరు వాతావరణమే వేరు రోజు మీరు ఉదయాన్నే ఏం చేస్తారు
నేను పొద్దున్నే లేస్తానండి లేచి పెరట్లో పో నా ముొక్కల నీళ్ళ పోస్తాను తర్వాత కొంచ శిపు వ్యాయామం ఎక్ససైజలు చేసేసుకొని ఆ టీ తాగుతాను మీరు ఎలా గడుపుతారు మీ రోజుని
నేను కూడా ఉదయానే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటాను ఫస్ట్ ఇగ తర్వాత మా అమ్మ కొంచెం ఇంట్లో హెల్ప్ చేస్తాను వంట చేసేటపుడు మిగతా టై లో బుక్స్ చదువుకుంటాను లేదంటే ఏమన్నా మిషన్ పని ఉంటే నేర్చుకుంటాను ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిల అయితే చేసుకుంటూ ఉంటాను అంతే
ఉ మంష సమయాన్ని
మా ఊర్లో కూడా చాలా మందికి ఉద్యోగాలు లేకపోయినా వ్యవసాయ పనుల్లో గాని పశువుల మపంలో గాని చేస్తా ఉంటారు మనం మనకు మనం ఏదో ఒక పని సృష్టించుకోవాలి కదా
కరెక్టే ఖాళీగా ఆలోచిస్తూ కూర్చుంటే మనశ్శాంతి కూడా ఉండదు ఇంట్లో వాళ్ళకి సహాయం చేయడం కొత్త విషయా నేర్చుకోవడం వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటది సాయంత్రం వేళలో ఏం చేస్తావు మరి నువ్వు
స్నేహితులందరం వేరేగా కలుస్తాము ఉరిచివర మాకు ఒక చెట్టు ఉంటది ఆ చెట్టు దగ్గర కలుస్తాము అక్కడ అందరం కొంతసేపు ఏ కబుర్లు చెప్పుకొని చెప్పుకుని మంచిగా ఎంజాయ్ చేస్తా ఉంటాం నగర లో ఇక్కడ కాలుష్యం ఉండదు కదా ఊర్లో అయితే స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ అలా నడుస్తా ఉంటాం మరి మీరు
నేను సాయంత్రం పూట మా ఇంటి దగ్గర పిల్లలకు చదువు చెప్తాను తర్వాత మా అమ్మతో కలిసి కూరగాయాలు పండించే పనుల్లో కొంచెం హెల్ప్ చేస్తాం రాత్రి భోజనం చేసాక అందరం కలిసి కాసేపు మాట్లాడుకుంటాం
చాలా సంతోషం ఉద్యోగం లేకపోయినా మన దినచర్యను ఎంత చక్కగా ఆరోగ్యకరంగా మార్చుకోవడం చాలా ఉప్ప విషం పల్లెటూరి వాతావరణం మనకు ఒక ఓర్పుని నేర్పుని నేర్పిస్తుంది ఎట్లయినా
అవును మీరు చెప్పింది నిజమే ఇక్కడ ఆహారం వాతావరణం మనుషుల మధ్య ఉండే అనుబంధాలు నగరాల్లో దొరకవు సరే ఇంకేమన్న చెప్పు మరి
ఇందాకనే మాట్లాడుకున్నట్టు మధ్యలోనే ఆపేసినాం కదా నాకు పల్లెటూరి అలవాట్ల గురించి ఇంకా మాట్లాడాలనిపించింది ఆ మీ దగ్గర సమయం ఉందా
అవును తప్పకుండా మాట్లాడదాం ఇందాక మీరు మీ ఫ్రెండ్స్ తోని బయటికి వెెళ్ళి చెట్టు దగ్గర టైమ్ స్పెండ్ చేస్తా అని చెప్పారు కదా అసలు మీ ఊర్లో సాయంత్రం వాతావరణం ఎట్లుంటది
మా ఊర్లోనా ఆ సాయంత్రం కాగానే చాలా అద్భుతంగా ఉంటుంది మెయిన్ గా పక్షుల సౌండ్లు కిలకిల రావాలు వస్తుంటయి ఆ అప్పుడే సాయంత్రం అయిద్ది కాబట్టి ఆ పొలాల్లో నుంచి ఇగ ఇళ్లకు తిరిగి వచ్చే పశువులు గండల శబ్దాలు వినడానికి చాలా బాగుంటాయి చిన్నపిల్లల ఆటలు పెద్ద మనుషుల ముచ్చ ముచ్చట్లు ఇగ నగరంలాగ ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఆ మరి మీ ఊర్లో ఎలా ఉంటుంది
మా ఊర్లో కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం కాగానే అందరు గర్ల్ అందరిగా కళ్ళాపి చల్లుకొని ముగ్గులు వేసుకుంటరు సేమ్ మీరు చెప్పినట్ ట్టు ఆ సాయంత్రం వ చ్చే ఆవు పెడ సువాసన మట్టి వాసన పల్లెటూరి ప్ర ప్రత్యేకతను గుర్తు చేస్తాయి ప్రతి సాయంత్రం ఆ తర్వాత ఏముంది దీపాలు వెలిగించి పూజలు చేసుకుంటాం
అవును ఎంతైనా పల్లెటూరులో ఆ ముగ్గులు వేసే సంప్రదాయం ఆ పల్లెటూరికి ఒక అందాన్ని తెచ్చి పడుతుంది ఒకప్పుడు పల్లెలో కూడా సాయంత్రం పూట పెద్దలందరూ కలిసి రచ్చబండ దగ్గర కూర్చుని మాట్లాడుకునే వాళ్ళు అలవాటు ఇంకా నడుస్తుందా మీ ఊర్లలో
ఉన్నాయి గాని ఒకప్పుడు ఉన్నంత లేవనుకో ఇప్పుడు చాలా మంది ఇంట్లోనే టీవీలు చూసుకుంట ఫోన్లు చూసుకుంట ఉంటున్నరు కదా అయినా కూడా కొంతమంది పెద్దవాళ్ళు పొలం ముగించు పొలం పని ముగించుకొని వచ్చి రచ్చబండ దగ్గర కూర్చుంటారు ఇగ వర్షాల గురించి పంటల ధరల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మరి మీ ఊర్లో యువత ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు
కంపెనీకి మద్దతు దగ్గర లో ఒక కంపెనీ ఉన్నది కంపెనీకి వెళ్తరు వర్క్ చేసే వాళ్ళు వర్క్ చేసుకుంటరు ఇగ ఉద్యోగం లేని యువత ఎక్కువ శాతం ఉంటది కాబట్టి పొద్దున వ్యాయామం గానీ ఆటల వైపుగాని ఎక్కువ మొగ్గు చూపుతారు మా సైడ్ అయితే సాయంత్రం కూడా కబడ్డీ వాలీబాల్ లాంటి ఆటలు ఆడతారు దీని వల్ల ఆరోగ్యం బాగుంటుంది సమయం కూడా వృధా కాదు మీ వైపు అమ్మాయిలు ఖాళీ సమయంలో ఎలాంటి పనులు నేర్చుకుంటారు
మా దగ్గర అంటే కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటరు కాబట్టి చదువుకుంటరు ఇగ ఎక్కువ మంది అమ్మాయిలు అంటే కుట్టు పని నేర్చుకుంటరు మగ్గం పని నేర్చుకుంటరు కొందరేమో ఇంటి దగ్గర నుండి చిన్న చిన్న కూరగాయలు పండించుకుంటూ మార్కెట్లో అమ్ముకుంటారు మళ్ళా అవే మా వాళ్ళు కూడా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండ స్వచ్ఛమైన కూరగాయలు తినడం మంచి విషయం కదా
నిజంగా చాలా గొప్ప అలవాట్ రసాయనాలు ఈ ఫెట్ ట్లైజెస్తేన్ స్వచ్ఛమైన ఆహారం పల్లెల్లోనే దొరుకుంది. మా ఇంట్లో గూడా మీ గూడా అదే ఇగా సేంద్రయ వ్యవసాయం జేబ్బటి అర్ధ చెట్టు, కొన్ని మునుగ చెట్లు, వంకాయ చెట్టు, టమాటా చెప్పతే ఇలా ఆక్ కోల్ గూడా వేషాము. రోడ్ని వాటిని చూసుకోవడం నీళ్లు వోయడం నాకు మంచిగా అనిపిస్తుండద్.
అవును మొక్కలు వెంచడం వల్ల మనసు కూడా ఎంత ప్రశాంతత లభిసుంది. అంతేకాకుండా మన పల్లెల్లో వారానికి ఒకసారి జరిగేసి అంతా గుర్తుంది కదా నీకు మీ ఊర్లో ఏ రోజు జరుగుతది అసలు
మా ఓలానా అన్ మా ఊళ్లో చౌరస దగ్గర జరుగుతదండి, ప్రతి శుక్రవారం చాలా జాబ్ బాగా జరుగుతుంది. నేన్ తప్పకుండా వెళ్తాను అక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు తమ్ పండించిన పంటలు డైరెటుగా పొలాల నుచి తీసుకొస్తారు ఇక్కడ అమ్ముతరు. ఇక్కడే అలాగే బీరసలాలు జాగుతుంటాయి మనుషం మధ్య జరిగే పలకరింపులు బావుంటాయ్ కొత్త కొత్త మ ఇందా గలుస్తుంటారు. పాతోల్ గలుస్తావుంటారు. మరి మీ ఊరి సొంత విశేషాలు ఏంటి.
మా ఊర్లో ఉంటే ప్రతి మంగళవారం జరుగుతది. సంతక్ ఏళ్లడం అంటే జస్ట్ వస్తువులు కొనుకోన్ రావడమే కాదు, మన స్కూల్ ఫ్రెండ్స్ ని బంధువులని అన్ అందరిని కలుసుకునే అవకాశం గూడా అని నాకు అనిపిస్తది. నగరంలో అయితే సూపర్ మార్కెట్ అనీ ఆర్కెట్ అని ఏళ్తారు ప్రశాంతంగా గొన్ కొనొస్తరు. కానీ మన పల్లెటూరు సంతలలో ఉండే ఆ సందడే వేరు గదా.
టేపర్ పల్లెల్లో మనుషుల మధ్య ఒక బంధం ఉంటది. ఆత్మీత్యాదాత అని అనేది అది ఎవరైనా దారిలో అనపి సేబుదాం రేషవన్ అన్న పలకరించే గుణం గూడా, పల్లెటూరు వాళ్ళకే ఎక్కువ్ ఎక్కువ ఉంటది. వాళ్ళకే అద్ సొంతం అది. ఉద్యోగం లేకపోయినా ప్రశాంతమైన జీవితం నావత్ జీవితం కంటే ఎంతో సంతోషంగా ఉంటది ఊళ్ళలో
అవును నగరాల్లో అయితే డబ్బు ఉంటది కాని మనకున్నంత ప్రశాంతతా ఇక్కడ ఉన్నంత స్వచ్ఛమైన గాలి నీరు వాళ్ళకు దొరకడం చాలా కష్టం పల్లెల్లో వనరులు తక్కువైనా మనం ఉన్నవాటితోనే సంతృప్తిగా బతకడం మన అందరికి అలవాటు అయిపోయింది.
నిజమే రాత్రి సమయం అవుతుంది. ఊరంతా నిశ్శబ్దంగా మారుతుంది. పల్లెలో తొందరగా పడుకొని ఉదయాన్నే లేవడం, ఒక ఆరోగ్యంగా అలవాటు ఉంటది.
అవును, రేపు ఉదయాన్నే మళ్ళీ పనులుంటాయ్. మీతో మాట్లాడటడం చాలా సంతోషాన్నిచ్చింది. పల్లటూరు గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేసుకున్నట్లుంది.
నా గూడా చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ సమయం దొరికినప్పుడు మాట్లాడుకుందాం.
హుహ్ నేను ఇప్పుడే పెరట్లో ఎండేది ఆకులని శుభ్రం జేచి మునగా చెట్టుకి పాదు జే కూసున్నం. పొలం వైపు వెళ్తున్నారా వాతావరణం ఎలా ఉంది అక్కడ
ఉదయం పూట పులాల గడ్ల ఎబ్బటి నడవడం చాలా ప్రశాంతంగా ఉంది. మంచి బిందువులతో ఓ మంచి వడుస్తుంటది గదా అది ఎండకు మెరుస్తా ఉంటది. మనకు ఉద్యోగం లేకపోయినా ఈ ప్రకృతి ఇచ్చే ఆనందం, ఏ నగరంలో దొరకదు గదా
నిజమేనండి అయితే నాకు ఓ సందేహం మనలాంటి యువతకు పల్లెల్లో ఉద్యోగ అవకాశాలు. చు తక్కువగా ఉన్నాయి గదా దీని గురించి మీరేం అనుకుంటున్నారు మనం ఇక్కడే ఉంట ఏదైనా చే చేయగలమా
మంచి ప్రశ్న అడిగారు. ఉద్యోగం లేదని ఖాళీగా కూర్చోడం గంటే మనకున్న భూమి ఉంటది కదా ఆ భూమిలోని ఇప్పుడు ఆధునిక పద్ధతులో వ్యవసాయం లేదా సేంద్రియ కూరగాయలు పెంపకం చేస్తే మంచి లాబాలు వస్తాయి అలాగే నాణ్యమైన ఆహారాన్నీ నగరాల్లో అందించినట్టు ఉంటది అది కూడా చాలా గిరాకీ నడుస్తా ఉంటది
కలిసి పాలు ఉత్పత్తి కేంద్రం మరియు నాటుకోళ్ళ పెంపకం ప్రారంభించారు మొన్ననే వాటికి పెట్టుబడి కూడా త ఓ పల్లెటూరు వాతావరణంలో వాటిని పెంచడం కూడా చాలా సులభం కదా మళ్ళీ
అవునవును పశుపోషణ అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న అద్భుతమైన అలవాటు కదా అలాగే ఖాళీ సమయంలో ఈ కుటీర పరిశ్రమలు కాని అంటే పచ్చళ్లు తయారు చేయడం అప్పడాలు చేయడం ఏ జన్ప సంచులు కుట్టడం ఇలాంటివి చేస్తే మహిళలకు మంచి స్వయం ఉపాధి దొరుకుతుంది ఎవరి మీద డిపెండ్ పెండ్ కాకుండా మీ ఊర్లో ఎవరైనా ఇలాంటివి చేస్తుంటారా
ఆ కొంతమంది పొదుపు సంఘాలు ఉంటాయి కదా అక్కడ నుండి రుణాలు తీసుకొని కొంతమంది ఏమో కుట్టు మిషన్ న్లు పెట్టుకొని కుడుతున్నారు ఇంకా కొందరేమో ఇగ చిన్న పాటి నర్సరీలు కొంతమంది బ్యూటీ పార్లలు పెట్టుకోవడం అట్లా నడిపిస్తున్నారు దీని వల్ల వాళ్ళకి ఆర్థికంగా కొంచెం లాభం జరుగుతుంది అనుకో
అది విడానికి చాలా సంతోషంగా ఉంది పల్లెల్లోని వారు కష్టపడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు కదా కానీ సరైన మార్గ మార్గం కూడా అవసరం నరళ వైపు వలస వెళ్ళకుండా మన ఊళ్ళనే మనమే అభివృద్ధి చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం ద్వారా
కరెక్ట్ పల్లెటూరు జీవితంలో మరొక మంచి అలవాటు ఏంటంటే ఇక్కడ వృధా అని అనేది చాలా తక్కువ ఉంటది ఇంట్లో మిగిలిన ఆహారాన్ని పశువులకి లేదా పక్షులకి వేస్తాము ప్లాస్టిక్ వాడకం కూడా నగరాలతో పోలిస్తే మన పల్లెటూర్లలో చాలా తక్కువ కదా
అవునవును నిజమే మనం ప్రకృతి మనం మమేకం అయితే మమేకమై జీవిస్తాం పల్లెటూర్లలో అయితే సరే మధ్యాహ్నం అవుతుంది కదా ఎండ ఎక్కువగా ఉంది నేను ఇంటికి వెళ్ళి భోజనం చేయ్యాలి మరి మీ ఈ రోజు మీ ఇంట్లో ఏం వంట చేశారు
ఈ రోజు మా ఇంట్లో రాగి సంకటి తోటకూర పప్పు చేశారు పల్లెల్లో జొన్నలు సజ్జులు రాగులు అంటే చిరుధాన్యాలు తినడం ఎక్కువ కదా ఇవి శరీరానికి కూడా ఎంతో బలాన్ని ఇస్తాయి మళ్ళీ
ఆహా అంటెనే నోరూరుతుంది మా ఇంట్లో కూడా ఈరోజు మా అమ్మ మార్నింగ్ సజ్జరొట్టె చేసింది ఆ పాతకాలపు ఆహార అలవాట్లే కదా పల్లెటూరు జనాల ఆరోగ్య రహస్యం కదా సరే భోజనం ముగించుకొని సాయంత్రం వీలైతే మళ్ళీ మాట్లా డు
అంటే మీరు మీ మమ్మీకి ఏమైనా హెల్ప్ చేస్తారా వంటలు
చేస్తా అండి మా అమ్మకు ఆరోగ్యం కొంచెం క్షీణించినప్పుడు నేనే చేస్తా వంటలు
చేయడం వచ్చా మీకు వంటలన్నీ
నాకు ఆల్మోస్ట్ అన్ని వచ్చండి కొన్ని చేయగలుగుతాను ఎందుకంటే మా అక్క పెళ్లి అయినాక మేము ఇద్దరం బాయ్స్ ఉన్నాం కాబట్టి సో మేము చేసుకోవడం తప్పదిగా నేర్చుకోవాల్సి వచ్చింది మరి మీరు మీకు వంటలు వచ్చా అన్ని
ఆ వచ్చండి నా కూడా అన్ని వంటలు చాలా అద్భుతంగా వండుతాను నేను
మీకు ఇష్టమైన వంటకం ఏందండి చేయడానికి కాని తినడానికి కానీ
నాకైతే మాంసాహారం అంటే చాలా ఇష్టం అండి అందులో ఏదైనా పర్లేదు ఇష్టం గా తింటాను మరి మీకు
నాకు నాకు రెండు రకాలు ఉందాండి నాన్ వెజ్ లో ఇష్టము మళ్ళా ఈ శాకాహారం లో కూడా ఇష్టము నాన్ వెజ్ లో అయితే చికెన్ బిర్యాని చాలా ఇష్టము. ఇగా నార్ నార్మల్ గా అయితే ఏ కర్రీ అయినా సరే ఫ్రై చేసుకొని తినడం చాలా ఇష్టం నాకైతే
చికెన్ బిర్యానీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. దాన్నే మీరు చేయడం వోచ్చా మరి
ఆ నేర్చుకున్నానండి. ఆ ఒక రెండు సంవత్సరాల ముందు నేర్చుకోవాల్సి వచ్చింది.
ఎందుకలా రెండు సంవత్సరాల ముందు నేర్చుకోవాల్సి వచ్చిందంటే దానికి కారణాలు ఏమైనా ఉన్నాయా
అప్పుడు కొంచెం ఇంట్లోనే ఉండాల్సి వో. కొన్నిరి ఆరోగ్య సమస్యల వల్ల బయట అందుకని నేర్చుకోవాల్సి వచ్చింది. ఇంకా మీరు తిన్నారా మరి ఇప్పుడు
లేదండి భోజనం చేయాలి ఇప్పుడు ఏళ్ళి తినాలిగా
సరే అండి భోజనం వేయించుకొని వీలైతే సాయంత్రం మళ్ళీ మాట్లాడుకుందాంలే
అలాగేనండి భోజనం చేయండి మీరు కూడా మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్
సరే అండి థ్యాంక్ యూ